ఆ హ చెప్పు మా పొటక్క
హప్పి యుగాది
ఆ
హ్యాపీ హ్యాపీ ఉగాది ఉగాది
ఆ థ్యాంక్సు థ్యాంక్సు థ్యాంక్స్
ఆ
ఉగాదికి ఏం చేసా ఆ రజు ఏం కత
నేనే ఏం చెస్తాను మేను హాస్టల్ లో ఉన్నామా
హాస్టల్లో ఉంటే హాస్టల్ లో ఉగాది చేయరా
క్రిస్టియన్ హాస్టల్ల్లో ఉన్నాం కదా వాళ్ళు ఏం చెతారు
మకు
ఏం లేదా చిత్రాన్నము
కూడా హాలు
కుడాలు
సాంబారు పప్పు
అవునా వెరైటీస్ పెట్ కొని ఏం లేదంటున్నావు
అదేనా పండకు పన్నెండ రకాలు ఇరవై రకాాలలుందా ఎవ మాలి
అవునా అయితే నువ్వు పోయి చెయొచ్చు కదా
నన్ను జైనీరు కదా
నేను జయిన్రా ఎందుకు
ఏతే గరి గరిగా గడ్డి కూరా టమాటా చట్ని గోంగూర పచ్చడి అన్నిీ చేస్తా ఉంటాయి
ఉ వేది పచడి తిన్నావా మ
ఉగాది పచ్చడి చేసినాం చేసినాం శ్రీరామనవమి పూజ అయిందా
పూజ ఇంకా చేయలేదా
పూజ ఇంకా జయలే
తొమ్మిది నలభై అయింది
తొమ్మిది నెలబై అయింది మాకు కడుపులో సరసరా అంటుంది
మరి పైతినా
పూజ లేదు ఏం లేదు తింటే నుంచిే ముందుుకు మళ్ళీ మామిని కొ వస్తారు
అవునా
అ
మరియు నువ్వు పూజ స్టార్ట్ చేయొచ్చు కదా అంత లోపల
ఉ అర్టీకాయ బాగుకుంమ్ ఒటి రెండు
అర్టికయలు ఆల్రెడీ రెండు వేసేసావా
హుమ్
ఆహ ఎకేవుందిలే సిం చెసేసై
హు జెఏళ్ళ వంట అయిపోయి పూజ అయిపోయియే దాలకి పదైతుందేమొ పది పదన్నర
గుడికిెళ్లావా
ఆ
గుడికి
యా గుడికిెళ్తావ్ ఇప్పుడు
కొత్త సంవత్సరం గుడికిెల్లవా
సయంకాలం గుడికి
హుమ్
కుక్కలాస్తే నడిచి పోవాల్సిందే గుడికి
కొత్త బట్టలేసుకున్నావా కొత్త బట్టలు
యా కొత్త బట్టలేసుకోిలేదు తిని వేసుకునేది కొత్త బట్టలు
తిని తినక్కోకుండా ఎసుకుంటే ఏమవుతుంది
ఇగ పప్పు రసము పాడే తనకుంన్న
ఇంగ నువ్వే ఉత్తుకుంటావ్ ఏగ ఇంకా మీద పడేసుకోకుండా ఈ తిండం రాదా
పోరాపాటున పడుతే ఎం చెత్తమ్
అలాగా
హుమ్
అ
ఎ దింట్లో బొమ్మగన పడుతాంది
ఏం బోమ్మ
ని ఫోందా
అ బొమ్మ కనుపడుతందా
హుమ్
చె
ఉ కల ద స
అది నేనే
నువ్వేనా
నినే
నేను ఏం చెప్పాలబ్బో
ఇంకేంది ఆ హాస్టల్ కదా అం పా ఏం చేయలేదు ఇంక స్నానం కూడా చేయలేదు
హుమ్ ఎంత అయింది టైము ఇప్పుడే కదూ తింటా
తొమ్మిది నలబై
హుమ్ ఏం జెత్తనస పొట్టిగా
ఏం చేసేది అలా బెడ్ మీద దొల్లుతున్న
చేయమను మా అన్నము పోపా మీ మమ్మీకి చేయమనుపో టకటక బు తే పోతే ఆకలైతాంది హెల్ప్ చెత్తరు కదా పొట్టీ వంటలు తొందర అయ్యేది
ఆ హెల్ప్ చేయండి హెల్ప్ చెయిపోండి
ఆ నువ్ ఏం జేత్తానావు
చెప్పిన్న లేదా బెడ్ మీద దొల్లుతున్నా అని
అ
ఆ
ఉ వంట
అప్పుడేనా యే
ఏదో వంట హెల్పూ చేత్తే నిమ్మాకి సరిపోతాది
ఓ వెళ్ళి హెల్ప్ చేసావా
ఉ
సరే సరే అయితే బాయ్
ఐదు నిమిషాలు అయింది ఉండా బాయ్
ఆ బాయ్ బాయ్ బాయ్